ఓ
ఇస్తున్నారండి
ఏం లేదండి అ తినమండి మీకు ఆ ఫ్రీ బస్ ఉంది కదాండి అదే ఏటైనా పోదామా అనుకుంటున్నా
ఎటు పోదామండి మిర్ చెప్పండి మీర్ ప్లాన్ ఎస్తే పక్క మిన్ మేము ప్పుడు వస్తాం గదా
మేడారం జాతర పోదామ ఆన్డి ఫ్రీ బస్ల
మేడారం జాతర
సమ్మక్క సారక్క జాతర అంటరు గదా
ఆ అవునవును పనే అయిపోయింది గదా అది
ఏం కాదండి సంవత్సరం
పోదామండి మరి మీచం మీరుకు
అంటే ఉంటదండి పూలం
అవునవునులే అంటే మళ్ళీ ఆఅడివిలకి తల్లిని తీసుకుపోతారు తీసుకొస్త పండగప్పుడు తీసుకొస్తారు అని అంటారు
అవునండి
జస్ట్గా మనం పోయేది చూడ్డానికి
కానీ వారి దగ్గర ఎప్పుడైనా అమ్మవారిని చూసి దండం పెట్టుకొని వస్తామండి బంగారం ఇచ్చే అంటే బెల్లం ఇస్తే బెల్లం ఇచ్చ రావచ్చండి దేవుడికాడ
మరి వెళ్దామండి ఎప్పుడు వెళ్దామండి
ఫ్రీ బస్ కదండి కానీ ఫ్రీ బస్ పెట్టి కాంచి ఆడలకి అసలు గౌరవమే లేదండి అందరు అసలు పట్టించుకుంటలేరు మమ్మల్ని మీది కాది సీటు ముగవారి సీటు అని అంటున్నారండి
అవునండి లెక్క చేయట్లేరు అంటే మేము పైసలు ఇచ్చుకుంటున్నాము మీరు నిల్చోండి అనుకుంటే మాట్లాడుతున్నారండి పద్ధతి లే
కలిగి కంట స్ల వాడా అసలు పెట్టి ఫ్రీ బస్ పెట్టి ఆడాళ్లకు చ
అవునవును
నేను మొన్నొ ఒకసారి బస్ కి పోయినండి ఆ పట్నం కి పోయినా అయితే అక్కడ అసలు ను్ నిలబడం ఇది అబ్బాయిల సీట్ అని అన్నాడు
ఓ అమ్మ అంటే అమ్మాయిలు కదా కొంచెం వాళ్ళని
అదే కదండి వాడెవడు అసలు అనడానికి అలా అట్లా ఎలా అంటారు అసలు
అక్కడ పెట్టలేదు కద ఇ అమ్మాయిలకి ఇది అబ్బాయిల అ ఇష్ట అ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు కూర్చు
ఆ ఇప్పుడు మీది ఫ్రీటికెట్ కదా అండి నిలబడండి మేముయితే మూడు వందలు నాలుగు వందలు కడుతున్నాము మూడు గంటలు మీరు నీల పడండి ఇ మూడు గంటలు కూర్చుంటా అంటుండండి ఆయన
అంటే ఇప్పుడు వాళ్ళ భార్య ఉంటది వాళ్ళ పిల్లలు ఉంటారు
వాళ్ళ తల్లి ఉంటది వాళ్ళ అక్కయ్య ఉంటది చెల్లె ఉంటది వాళ్ళందరూ ఫ్రీ బస్ కాదా అండి మరి అదే కదండి వాళ్ళకైతే ఒక న్యాయం మనకైతే ఒక న్యాయం అండి అ
ఏ నా అడాసలు ఇది సమాజం ఇట్లా మారిపోతుంది అసలు
రోజు రోజుకి అసలు డెవలప్ అవుతుందో ఏమైతుందో అర్థంమైతులేదండి తెలంగాణ అయినా ఇండియా మొత్తం కూడా
అవునండి ఇప్పుడు వరల్డ్ వార్ మీకు వరల్డ్ వార్ వన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి ప్రపంచం యుద్ధం మొదటిది
తెలవదండి
అంటే ఆ సంవత్సరం అట్లా ఏమైనా గుర్తుందా
గుర్తులేదు గాని పంతొమ్మిది వందల తొంభైలన ఏమంటారు మన మీకు తెలిసి చెప్పండి నేను వింటా
పంతొమ్మిది వందల పద్నాలుగు ను నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందండి దానికి అంటే కారణం తెలుసు అంటే స్ట మొదల్ అసలు ఎట్లా మొదలయింది. అది అని అంటే నేను ఈరోజే కొంచెం చూసాను. ఒకర
పూసలంతా తే తేచ్ తెచ్చి రాకండి. సోషల్ చదువుకోనండి నేను అసలు సోషల్ల వీక్ అండి నేను ఆ చెప్పండి మీరు దాని గురించి
అంటే నాకు కొంచమే తెలుస్అండి ఎందుకంటే ఒక రాజు ఉంటడు కదా ఒక రాజు పెళ్లి చేసుకున్నాడంటా ఒక రానిని తర్వాత ఇప్పుడు మనం హనీమూన్కి వెళ్తున్నరు. కదా ఇప్పుడు అట్లా ఆ రాజు ఎక్కడికో కు ఎల్ వెళ్లిడంట పక్క దేశానికి అట్లా ఆ పక్క దేశానికి వెళ్ళి టప్ ఇప్పుడు ఒక ఆయన వాళ్ళని షూట్ జేసి చంపేసిండంట అంటే కాల్చి అంటే కాల్చి ఎతూ తూపాకి తో మీరు అందుకు మా రాజును మీరు ఎట్లా చంపుతారు. అనేసి ఆ రా ఆ దేశం మీదికి వాల్ ప్పు వచ్చిరంట వచ్చినప్పు ఇప్పుడు ఇప్పుడు చంపేష్ణ మనిషి చున్నాడు కదా చంపేషిన మనిషి బతికేది ఒకాడ అసలు అతని కులం ఒకటి ట అంటే ఉంటే కదా అట్లాంటివి వాళ్ళకు అట్లా అసలు చంపేసింది మీ ఆయనే కాకపోతే ఆయన ఉండడం మాత్రం మాకడ ఉంటున్నడు. ఆ మీరు మా మీద యుద్ధానికి దిగొద్దు ఇట్లా అంట అంటారన్నమాట అయినా పర్లేదు మేము దిన్ కి యుద్ యుద్ధం చేస్తాం అనుకుంటే యుద్ధం చేస్తారండి. అట్లా స్టార్ట్ అయితది ప్రపంచ యుద్ధం ఒక మొదటిది
నాలుగు సంవత్సరాలు జరుగుతుదా అండి
ఆ నాలుగు సంవత్సరాలండి అసలు మ్ చాలా మంది సైనికులు సచ్చిపోయిరు. తెలుసా అందులో చాలా మంది మరణించిండ్లు ఉమ్
ఆ సైనికులల్లా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు ఉన్నారండి. అండి అప్పుడు మా తాతకి దోస్తు అంట ఆయన
అవునా
మా తాత వాళ్ళ దోస్సేనండి మా తాత చాలా బాధపడ్డాడంట అప్పట్లనే
అయ్యోయ్యో అంటే రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోవచ్చు అయితే మేబి
కాదండి పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది వందల ఏడు అండి నాకు గుర్
పంతొమ్మిది పద్నాలుగు నుండి పద్దెనిమిది పద్నాలు అంటే మొదటి ప్రపంచ యు యుద్ధంలో భారతదేశం అంతా అంటే అందులోఓ అయిందో కాలేదు అందులో పార్టిసిపేట్ చేసిందో చేయలేదో తెలివదు కాని రెండో ప్రపంచ యుద్ధం ఉంది కదా
ఆ అవునండి ఎప్పుడు జరిగిందండి అది
ఉండది అంటే అది ఆ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగిందంట అండి అది మెయిన్ గా హిట్లర్ తెలుసా మీకు జర్మనీ అప్పుడు అది
మీకు సోషల్ బాగా తెలుసు అనుకుంటా కదండి
ఆ అం టె సోషల్ నాక్ సారు బాగా చెప్ పెవాడండి హిట్లర్ వల్ల రొండో ప్రపంచ యుద్ధం జరి జరిగిందండి నేను చెప్తా మీరు వినండి కొంచెం అంటే రెండో ప్రప ఆ జర్మనీ ఉంది కదా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ కొంచెం కొన్ని దేశాలను అది కోల్పోయిందన్నమాట అంటే వేరే దేశం వాళ్ళు వాటిని ఆక్రమించిళ్ళు అది పోనాడు ఒక దేశం ఉంటద అన్నమాట దాన్ని ఆ అందులో ఒక ఆ అంటే మెయిన్ సిటీ ఇట్లా అంటారు కదా మెయిన్ పట్టణం అని అది పోనాళ ఏ ఒక్కటిటుంట అనమాట దానికి పోయింది అది దాని కోసంమని జర్మనీ మళ్ళీ యుద్ధానికి ప్రకటించింది దీనికి రష్యా సపోర్ట్ చేసింది
అవునా రష్యా అంటే ఒక గుర్తొచ్చిందండి మా బాబాయ్ పిల్లలు ఉంటారండి
అవునా
కు చాక్లెట్లు తెచ్చరండి ఫుల్ సూపర్ ఉన్నాయండి చాక్లెట్ మీర్ అవునండి
రష్యా చాక్లెట్స్ తిన్నదండి తెల తెలంగాణ చాక్లెట్స్ మాత్రమే తిన్నా అండి నేను
అవునండి ఈ సారి మా బాబాయ్ పిల్లలు వచ్చినప్పుడు మీకు చెప్తానండి చాక్లెట్లు కోసమయినా రండి మా ఇంటికి
ఆ తి వ ఆ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఉంటది కదాండి అక్కడికి వెళ్ళి విమానాశ్రయం అమ్మంటారు కదా విమానాశ్రయం
ఆ అవునండి విమాశమం ఆ పిలుస్తామండి రండి మీరు తప్పకుం కుండా రావాలన్
అంటే నెన్ ఇంతవరకు చూడలేదు అ అసలు అక్కడ ఎట్లుంటుందో కూడా చూడలేదు ఇ విమానంని కూడా దగ్గర నుంచి చూడలేదు నేను ఎప్పుడు
అవునండి మా ఇంటి పైంది రోజు ఒకటి ఉంటదండి మానమ్మ తాత తెచ్చి ఎంటడి
హా రుచికి అంటే మీరు ఉన్నోళ్ళు కదా అండి తెస్తారు మీవొ
రండోళ్ల అని కాదలేదు కాగానీ నేను చిన్న నేను చిన్నప్పుడు అంట ఈ మనం కావాలి ఈ మనం
తాత నీ వినా విమానం ద లష్మి ఇల్లు పైన పెట్టారండి
అవునండి ఏకైనా పోవాలంటే మేము ఎడికైనా పోవాలంటే విమానంలోనే పోతు త్తమండి
అవునా హైదరాబాద్ కి రావచ్చు కదండి మీరు
ఆ కానీ అది పార్కింగ్ ప్లేస్ లేదు కదండి లైక్ గోవా ద గోవాల అట్లా
లేదండి మా హాస్టల్ మా హాస్టల్ పైన చెయ్యడి ల్యాండ్ చేయండి అడి మా హాస్టల్ పైన
అవునండి అయితే ఈసారి మీ దగ్గర మీ మీ అడ్రస్ లొకేషన్ నాకు పంపండి అప్పుడు నేను రాగలుగుతాం మా తాత మా డ్రైవర్ ని తీసుకొని నేను వచ్చేస్తా
డ్రై పైలట్ అంటారు కదా అండి దానికి
అదేనండి మేమనా నీ డ్రైవర్ అని పిలుతామండి అందుకే నేను అలా అన్నాను అన్నమాట
అంటే మీకు అన్నిటికి ఒకటే డ్రైవర్ ఉన్నాడా అండి అంటే మీకు కారు కూడా ఉందంటా కదా కార్ వఓ
మా మ కార్ కి డ్రైవ్ రు మా ఏరోప్లేన్ కి డ్రైవర్ ఒకడే అండి అందుకే నేను డ్రైవర్ అని అన్నానండి సారీ అండి
ఓకే ఓకే అండ్ పర్లేదు కానీ అంటే మీకు ఒక లారీ కూడా ఉందంట కదండి పెద్దది
లారీలు అప్పుడు అమ్మేసినామండి లాక్డౌన్ లో మస్తు మాకు కొంచెం లాస్ వచ్చింది అనమాట అప్పుడు ఒక రెండు లక్షలు రెండు లక్షలు లెక్క ఒక నాలుగైదు లారీలు అమ్మేసినానండి నేనే
అవునా కా అంటే ఇప్పుడు లారీలు ఉంటే మంచిగా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని మనం ఎక్కడికైనా టూర్కి వెళ్దామని
అవునలా ఆరేందుకుండి మన దగ్గర ఏరోప్లేన్ ఉంది కదండి ఏరోప్లెయిన్ లో పోదాం అందరం కలిసి యాభై మంది సీట్లండి అది ఆ ఏరోప్లేన్లు ఎందుకు కొట్టారండి యాభ మంది సీట్లు ఏమైందండి యుద్ధం కంటిన్యూ చేయి
మీరే కదండి ఆపేశారు అంటే మీరే వేరే ముచ్చోట తీస్త
మరి మీరు ఊకా మీరే అను రండి ఊ శోష చెప్ పోతుండి నాకు సోష అంటే నచ్చదు అ చాక్లెట్లని మళ్ళీ మీకు డ అలా అలా మాట్లాడిపిచ్చిన
మీకోసం నేను ఇందులో నుంచి అందులోకి పరకాయ ప్రవేశ చేశానండి నేను
అవునండి నాకు మాత్రం విమానంలో ఎక్కేటప్పుడు మస్తు అనిపిస్తుందండి పైకి పోతుండే ఫుల్ ఇష్టం
ఒక పాట ఉంటే తెలుసా అండి గల్లో తేలినట్టుంది గుండె జారినట్టుంది సాంగ్ తెలుసా అండి మీకు
ఆ అవునండి ఆ అవునండి
తవాదండి ఒ ఒకసారి
మాకు పాటలు రావండి గిందుల పాటలు ఎందుకండి
అంటే పాడొద్దా అండి అంటే చెప్పండి అని
పాటలు నాకు రావు కానీ సినిమాలు అయితే చూస్తా అండి చూడండి మీరు కూడా సినిమాలో
స ఒకటి చెప్పవరా అండి అంటే అంట ఏం మూవీ చూడాలి అని ఒక సినిమా మంచి సినిమా
లవ్ స్టోరీ చూడ చూడంండి
ఓకే అండి మీరు రూమ్మేట్ నీ మీరుమ్ములించి బయటికి దబ్ అంటే తీసి పక్కన పెట్టండి కొంచెం కొన్ని రోజులు
అవును మీకుొ ఒకటి తెలు అండి నాకు ప్రే ప్రేమించిన వాళ్ళంటే ఫుల్ కోపం అండి మీకు ఇష్టమా అండి వాళ్ళంటే
ఎవరండి ఎవరు
లైక్ ప్రేమించుకుంటారు కదండి పెద్దలు నొప్పిించుకోకుండా పెళ్లి చేసుకుంటారు వా
ఆ నచ్చేదండి అట్లా అంటే అంతగా నచ్చదు అవునండి అ మళ్ళీ టువెల్వ అయితే మళ్ళీ కాలడేస్ కనెక్
సరే అండి మరి
నా ఒపీనియన్ నెక్స్ట్ కాల్లో మీతో చెప్తానండి ఓకే అండి బాయ్
ఆ సరే అండి